అ
అ
హలో
ఆ బ్రో వినపడుతుందా
ఆ నింబడుతు ఇపడతా
ఆ బ్రో నాయపడుతుంది
ఆ బానబ నే పటిబంది చేసి
హా బ్రో అయింది నీది
అది ఇప్పుడు
అవునా
ఇ మీ పొలాాలన్నారా
ఏం బ్రో
ఫామ్ లో ఫామ్ లో అన్నావా
ఆ బ్రో
ఏంటి వర్క్ చేస్త అన్నార
బ్రో నీ వాయిస్ కరెక్ట్ గా వినపడట్లేదు
ఆ ఇప్పుడు
హా బ్రో వినపడుతుంది
ఒకే ఇప్పుడు ఓకేనా క్లియరా
ఏం చేశారు బ్రో టిఫిన్
ఏ తిన్నాను
అవునా
హ
ఏబ్రో నిది ఫవరెట్ స్పోర్ట్స్
పెళ్ళికి పోలేదా
ఏం బ్రో పెళ్లికా
ఆ మవులు
ఆ బ్రో ఇప్పుడే వచ్చాను అక్కడి నుంచి
అవును
ఆ ఏం బ్రో వీకెండ్ ప్లాన్
లే ఎం లేదు బ్రో ఇంట్లపోలేను
అవునా
హ
ఆ ఫీలాం ఫీలాం కొథక్ కొత్త ఫిలిం ఏమన్న రిలీజ్ అయిందా
లే లే ఇంకా పోవా అదే ఏదో కోర్తే మూస అ దానినికి ట్రై చేస్తాను రెండురు టికెట్లు తీ ట్రై చేస్తాన్నాడు వస్త పోవాల
ఆ
నువ్వు బ్రో మామవ్ సేమా ఇదేనా ప్లాన్
నేను అంటే ఆ ఫిలం ఫిలం గిలం నాకు నచ్చదు బ్రో వెబ్ సిరీస్ చాలా చూస్తాను నేను
ఆ టెలివిజన్ లోన చూస్తున్నావ వెబెసిరీస్ ఆ ధీయెటర్ పోవద్దా. బానే ఇంపడతందా, ఇప్పుడు బానే ఇంపడతందా.
లేదు బ్రో కొంచెం బ్రేక్ ఉంది, బ్రేక్ బ్రేక్ అవుతుంది వాయిస్.
ఇప్పుడు
ఆ ఇప్పుడు వినపడుతుంది.
ఆహా లేదు లేదు బ్లూటూత్ వాడతా ఉన్నాను ఆ
నువ్వు ఏమైనా వెబ్ సిరీస్ చూస్తావా.
ఆ చూస్తాను బ్రో మామూలు ఏవన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లేదంటే లేదంతే.
అవునా
హ్మ్ అవులే ఏ బ్లూటూత్ పెట్టుకొన్నాను దానికి సరిగా వినపడలే ఒక్కోసారి రెక్ట్ చెవులనే పట్టుకోని ఉంటే ఫోన్ చేతులు నొ సర్నేను ఎంసేపు ఫోన్ పట్టుకుంటావని బ్లూటూత్ పెట్టుకున్నాను అది సరిగ్గా ఇనపడదు అనుకోని
ఆ ఇప్పుడు కరెక్ట్ వినపడుతుంది.
ఉ ఏం బ్రో వర్షాలు పడ్తానయా.
ఏం లేదు బ్రో
మీకెల్లి లే అంతే మొత్తం బెంగ ఇక్కడ పడత్తాన్నాయి బ్రో మామూలు నైట్ వర్షం పడుతుంది, సాయంకాలం వర్షం పడుతుంది, మధ్యాహ్నం అంత ఎండగా వస్తుంది. అంటే ఒకే రోజులోనే మూడు వెదర్స్ అన్నట్లు
అవునా ఒక ర ఒక రోజులో సు ఒకరోజు లో త్రి ఫోర్ వెదర్ చూపిస్తుంది ఏంది. హలో బ్రో ఒక రోజు లో త్రి ఫోర్ వెదర్ వెదర్ చూపిస్తు అన్నమాట
ఉ అంతే
ఆ
ఇబ్ర కాజ ఎప్పటి నుంచినో ఇట్లే ఉంది సిస్టమ్ ఇద అంతే
అంటే బెంగళూరు వెదర్
ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఊ ఇంగా ముందు కొంచెం బాగుండి, ఇప్పుడే అంతే చానా చేంజెస్ అంతే కానీ. ముందు నార్మల్ గా బాగా ఎప్పుడూ ఆల్మోస్ట్ కూల్ గానే ఉంటాండె. ఇప్పుడే కొంచెం సన్నీ ఎన్న ఎండ అట్లా ముందు బానే ఉంటా అంట ఇ టార డీలేదా
ఏం బ్రో
ట్రాక్టర్ ట్రాక్టర్ తీయలేదా అంటే
ఆ బ్రో ట్రాక్టర్ అన్ని అన్ని ల్యాండ్ రెడీ ఉంది ఇప్పుడు వర్
ఆ ఆ ఓకే మీరు తిండి పోవాల్ ర్షం పడితే అప్పుడు స్టార్ట్ చేస్తారా
ఆ
ఆహా ఓకే ఓన్లీ ఇట్లా వర్షం పడితే జొన్నలు రెడీగా ఉన్నాయా
ఆ అన్నీ రెడీ ఉంది ఆ ఇంకా పట్లే ఇన్న వర్షం రాలేదుకదా ఆహా అందుకే
కిందకి వస్తే కసి మాౌలిత్నాల్ పెట్టే సార్ అంతేనా
ఆ అవును బ్రో
ఆహా ఇనాలు పెట్టేసి ఇం అదేంది అదేంది యూరియాని ఏది వేస్తారు కదా అది వేేసి ఇదిసేస్తారా
ఆ అవును బ్రో అంటే యూరియా యూరియా ఆహా అదేం కాదు బ్ర వర్షం వర్షం పడుతుంది కదా అంటే ఇప్పుడు ఆ రైనీ సీజన్ కథ
ఆ
రైైనీ సీజ్కే వంతి పడతారు అంటే సమ్మర్ సీజన్లో బోర్వల్ నేకే చేస్తాం
ఓకే ఓకే రెండు ఒప్ప నాల్ వాళ్ళనా
కాడ్ డ్రిప్ ఐ బ్రో
డ్రిపెనా ఆహా ఒకే లేదు లేదు అంత మాస అంటే మాక్సిమమ్ ఈ డ్రిప్ అనేది తక్కువ పోారు డ్రిప్ సిస్టమ్ ఉన్నది బాగానే ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి వాటర్ కాబట్టి డ్రిప్ తక్కువ పెడతారు అంతే
ఆ బ్రో అది
ఇ టెన్ పీల్స్ చూస్తే అన్ని ఆల్మోస్ట్ నైన్ అన్ని నార్మల్ అంటు దో ఒకట్ మాత్రం ంటుంది అంతే ఇ అన్ని నార్మల్ నిస రెట్లు మామూలు ఇట్ల రేష ఎట్లంది డ్రిప్కి నార్మల్ కి
అంటే డ్రిప్కిి వాటర్ సేవ్ అవుతుంది మ్మ్ ఆ అంటే ఇంకా చాలా కమ్మి సమయంలో చ ఆ ఆ స్పెడ్ అవు తుంది ఆ ఇరిగేషన్ ఇరిగేషన్ ఆ సూపర్ ట్రిప్కి
ఉ హు
ఉహ్మ్
అది ఎట్లా కంపల్సరీనా మీ దాంట్లో మామూలు ఆప్షనల్ అది ఆల్మోస్ట్ మీరు హల్వా ప్ర తి దానికి ఏస్తారా
హా ప్రతి దానిక ఏస్తా బ్రో ఎందుకంటే మన సైడ్ లో వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది అందుకె కే డ్రిప్ అయితే వాటర్ సేవ్ అవుతుంది కదా
ఆహా ఎట్ల మేంటేనేన్స్ మామూల అ క్లినింగ్ విలినింగ్
అస ఏం అంతా ఏం కర్చ్ లేదు బ్రో
మామూలుగా ఏదైనా లిక్విడ్ వాడో తారా దానికి క్లీనింగ్ అంటే
హా బ్రో
ఆహా లిక్విడ్ అయినా వాడతారు
ఉహ్మ్
ఎన్ని అది ఎట్లా మామూలు ఒక్కొక్కసారి దీనికి వాడతారా అది టూ టైమ్స్, వన్స్ అట్లా అట్లా క్లీనింగ్ చేసుకుంటూ
ఆ అంటే టూ టైమ్స్ ఒకసారి బ్రో
అంతే ఐ మీన్ రెండు సార్లు కల్టివేషన్ అయినంక
ఆ ఆ అంతే అంతే బ్రో
ఆహా
మీ ఊరు సైడ్లో బ్రో
మా ఊర్లంతే ఏం లేదు డ్రిపే లేదు వాడాలి అసలు ఉడికే ఉందంటే ఉందంటే తక్కువ అసలు ఏర ఈ ఏంది రేషన్ కేసి మల్వేడి ఆ దాలు వాళ్ళు మాత్రమే ఎక్కువ వడతారు అండి కానీ మిగత వాళ్ళం నార్మల్ మిగతాల్ అంతా జస్ట్ చిన్న కాలువళ మాదిరి తేస్తనా దాంట్లనే అంత వాట్
అవునా
ఉహ్మ్
మీది ఎం త ఉంది ల్యాండ్
మాదేం లేదు బ్రో ఉండేది కానీ కోర్టులో ఉంది కేసుల్లో
అవునా
ఆ అది చారా పెగ్గు ఓ ఏదో మామూలు అదేండి నాకు ఇంత నీకు ఇంత అది ఇది దాంట్లోనే ఉందింతా మొత్తం
ఆ అరే అన్ని అన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్ బో
అదే అంత అదే నవే టాలో
ఇద్దది అదే ప్రాబ్లమ్
ఉ
చాలు అవుతుందా
ఆ
సాలు అవుతుందా
ఐ లేద్ లేదు బ్రో ఎవరు ఏం చేసేది లేదు దాన్ని అట్లే వదిలేసినావు అనుకుంటచేసినా కానీ ఇప్పుడు నువ్వు సప్ పోజ్ నువ్వు కష్టపడే యే నోగ టెన్ రౌసండ్ పే ఒక ట్వంటీ థౌసండ్ అర్న్ చేసినా దాంట్ వాళ్ళకి మళ్ళీ దాంట్లో కమీ ఇవ్వాల్సి వస్తుంది రోజు ఇంట్లో కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎంమిటి ఇయ్యాల
అదే కదినిషన్ తో
ఆ రోజ్ ప్రకారం మళ్ళ ఇయ్యాల్సి వస్తుంది మేము అసలు గంత కష్టపడి ఒకేళ దాంట్లో లాస్ వచ్చి వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ ఇంత వచ్చిన వాళ్ళకి మాకు ఇంత కావాలని వాళ్ళకి మళ్ళీ దాని గురించి ఇబ్బందిడాలా
ఆది నిజం
మ్ము ఆ మేబ్రో ఇది ఈ ఫీల్డ్ ఏ ఇట్లా స్ త్రిగేడ్
ఆ అదే ఒకసారి ఆలోచ చేస్తే ఆ అది అన్ని వదిలేసి జాబ్ చేసేదే బెస్ట్ అనిపిస్తుంది ఆమంత్లీ ఇంకా వస్తుంది
అంటే ఏదో ఒక స్టాటిక్ ఇన్కమ్ ఉంటుంది ఫిక్స్డ్ మాదిరి అంటే ఈ మంత్ కి మనంకు ప్రాబ్లం లేదు అంతే ఆ టైప్ లో
స్టాక్ ఎక్స్చేంజ్ అంటే షేర్ లో ఇన్వెస్ట్
ఆ లేవు నాకాంత క్నోలెడ్జ్ లేదు బట్ ఇగ మా ఫ్రెండ్స్ ఎవరానా చేస్తా అంటే చు చేస్తుంటారు అంతే గాని నాకేం అంత క్నోలెడ్జ్ లేదు మంచిగ నేర్చుకోవాలి బ్రో అంటే అది కొంచం అట్లా ఫ్యచర్ లో
ఆ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేస్తే లక్ కుదిరితే చాలా ప్రాఫిట్ వస్తు చని బ్రా
ఆ మీరు చెసారా ఎట్లా
అంటే నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు మన ఫ్రెండ్ ఒక ఒకడున్నడు వాడు చేస్తారు అంటే వాడిక నే అమౌంట్ పెడతా ఆ వాడికే అమౌంట్ పెడతా నేను వాడే ఇన్వెస్ట్ చేస్తా మన అమౌంట్
మాములు ఎంత మాత్రం బ్రో ప్రాపర్టీ ఈ మధ్యన ఈ
అంటే అంత పెద్ద కాదు అంటే ఒక మంత్ కి ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్రాఫిట్ వస్తుంది అంతే అది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఏ బ్రో
మెంటు
అంటే డైలీ అది డైలీ అంతే ఎక్స్చేంజ్ ఓచ్చస్తది డైలీ ఫైవ్ థౌజండ్ ఇలా ఇన్వెస్ట్ చేస్తారు హా అవురు
ంట అవు బ్రో ఓకే ఓకే
ఉహు ఓకే బ్రో ఓకే బ్రో ఓకే బాయ్ మల్లెప్ కాద